హలో
హలో హాయ్
హాయ్ బాఉన్నరా
ఆ బాఉన్న మీర్ బాఉన్నరా
ఆ బానాక్కా మోన్న స్టేటస్ చూసయ్ ఏటే ఏళ్ళరటుంది కదా వాటే వాటర్ ఫాల్స్ కి
ఆహ ఆ అంటే ఆర్టిఫిషల్ గాయినా వాటర్ గావాలంటరు కదా పిల్లలు రైైనీ సీజన్ ల వాట్ ట్రిల తడుస్తా ఉంటరు ఆర్టిఫిషల్ గుడా ఇప్పుడు వండర్ లాను లేక్ పోతే ఇక్కడ్ రిసార్ట్స్ ఉంటాయ్ గాద్ కంది ఈ సాక్స్ ను ఇంకా వాటర్ బకెట్స్ లా ఉంటా ఉంటాయి ఇక దాంట్లో ఆట ఏదో చేస్తారు ఇంకా వెకేషన్స్ లాగా అట్లా
ఆహా అదే మా పిల్లలు చూసి మమ్మీ వెళ్దాం వెళ్దాం అంటంటే ఒకసారి ఆంటీకి కాల్ చేసి కనుక్కో ఓ ఎక్కడ అంటే జస్ట్ కాల్ చేసా ఎక్కడ లోకేషన్ ఏంటా అని
కానీ ఇప్పుడు వాటర్ లో తడడం చాలా వేస్ట్ అండి మన ఏదో పిల్లలు సంబడానికి అడుగుతారు కాని జలుబు చేయడము రైనీ సీజన్స్ చూడండి ఇప్పుడు రైనీ సీజన్ లో ఎక్కువ మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎందుకంటే ఎండ ఉండదు తేమ, వర్షం, నీళ్లు దాని వల్ల మలేరియాలు డెంగ్యూలు నీళ్లు స్టోరే చాలా ఉంటది తెలుసు కదా
అవునవును అంటే పిల్లలు ఏదో హ్యాపీనెస్ కోసమేగా
ఉ వాటర్ స్టోల్ ఉండం వల్ల మనకి ఇప్పుడు దోమలు వస్తాయి దోమలు ఉండం వల్ల మనం మలేరియాలు వస్తా ఉంటాయి మళ్ళీ ఎండ ఉండదు ఎండ లేకపోవడం వల్ల మనకి పిల్లలకు జలుబు దగ్గు జరం అట్లా వస్తూ ఉంటది
అవునవునండి ఏ పిల్ల రైైనీ సీజన్ లో అట్లా బయటికి వెళ్లాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటది అసలు చెప్పా ఎండాకాలం ఎండాకాలం ఎండలు అనిపిస్తది కానీ ఎండ ఎంత ఎండ ఉన్నా బయటకెల్ల బుద్ధి వర్షానికి ఐతే బయటకెళ్లేని పరిస్థితి
అవును రైట్ ర రైటే ఇప్పుడు చూడండి కానీ ఇప్పుడు ఒకాల కి ఒకలకి అవసరం ఒకరికి కష్టం లేదు ఇప్పుడు సిటీలల్లో వర్షం వస్తే రొచ్చు రొచ్చు మెయిన్ హైదరాబాద్ లాంటి సిటీస్ లో డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ వస్తే ఇప్పుడు చెట్లు పడిపో తయి కరెంట్ తీగలు పడిపోతా దాని వల్ల కరెంట్ షాకులు రావడము మ్యాన్ హోలల్లో పడిపోవడం మాన్ పుల్స్లో వాటరు ఓవర్ ఫ్లో అయిపోవడం లేదు మార్ల్ హౌస్ కంపికి పిల్ల దాడు పడిపోడం తాన జరుగుతాయి
అదే రైతులకి అవును నేను అదే చెప్దా అనుకున్న రైతులకి వ వర్షాలు లేపోతే మాత్రం అసలు అది పెద్ద నరకం లాగా అనమాట ఎంత వాటర్ స్టోరే జ్ లేకపోతే వాళ్ళకి పంట పొలాలు అనేవి రావాలంటే వాటరే కదా మెయిన్ సోర్స్ వాళ్ళకి ఉంటేనేమో అప్పుడప్పుడు అతివృష్టిలాగా వచ్చి కొట్టుకుపోతారు పొలాలు పొలాలు కొట్కుపోతాయి మా దగ్గర లేకపోతేనే అసలు వర్షానికి నీళ్ళు లేక చెట్లన్నీ ఎండిపోతాయండి
అవును కేరళ ప్రాంతల్లో ఇటు గోదావరి ప్రాంత రాజమండ్రి చాలా ఊర్లలో ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు కొంచెం కొంచెం నది ఎక్స్టెండ్ అవుతూ ఉంటది వాటర్ ఉందా మనకి మనం వాటర్ ఫ్లో అవుతుంటే కదా రివర్స్ లో ఉన్నా కొద్ది వాళ్ళ భూములన్నీ దాంట్లో కలిసిపోతా ఉంటాయట కొంచెం కొంచెం అ ఎక్స్పండ్ అవుతూ ఉంటది కోసుకుంటాయి కదా భూ కోసుకుంటే వాటరు పోతది కదా వాటర్ ఫ్లోనెస్ నీ మనకి మొత్తం కట్టి ఈ కటింగ్ అవుతూ పోతదట ల్యాండ్ అంతా
హా ఓకే ఆఅదేలేండి వాటర్ అనేవి సఫిషియంట్గా ఉండాలండి ఏదైనా ఇప్పుడు ఎండాకాలం చూడండి ఇప్పుడు వాటరు వర్షకాలంలో వచ్చిన వాటర్ మనం స్టోర్ చేసుకునే మనకి ఎండాకాలం వస్తున్నాయి మా దగ్గర కూడా వాటర్ అసలు ఉండట్లేదు అందరు ఇంకుడు గుంట్లో దిప్పిస్తున్నారు ఇప్పుడు వచ్చినా వా
అవునుష్ట్ అవునవును వాటర్ హార్వెస్టింగ్ అది పెద్ద అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా అదే ఉంది మనకి ఎలాంటి ఫ్యూచర్ నీడ్స్ కోసం మనక ఖచ్చితంగా వాటర్ ని స్టోర్ చేయాలని ఆ రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ అని పెద్ద పెద్ద జరుగు తున్నాయి మనకి న్యూస్ పేపర్లలో గానీ మన బయట గాని దీని మీద చానా చర్చ జరుగుతుంది. వాటర్ హార్వెస్టింగ్ చేయాలి, రైన్ వాటర్ హార్వెస్టింగ్ అని.
బాయిల్ కూడ మళ్ లా పుడికలన్నీ దీపిస్తున్నారు కదా వంద రోజుల పనుల అట్లా పెట్టి కూడా తీపిస్తా ఉన్నారు వాటర్ కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ కూడ చానా తగ్గిపోయింది.
చాలా తగ్గిపోయింది ఇప్పుడు చూడండి
రైైనీ సీజన్ లో ఉండే ఫీల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది, వర్షం వచ్చేటప్పుడు కొంచెం పకోడి చేసుకొని. టీ తాక్కుంటే చాన బాగుంటది నాకు కూడ నా
మన్ చిన్నప్పుడు చూడరు గమనించారా వాటరు వాటర్ నీడ్ ఉంది, మనకి వాటర్ పొల్యూషన్ ఉంది, అన్నీ ఉన్నాయండి ఇప్పుడు చూ. డండి చిన్నప్పుడు మనం, మన చిన్నప్పుడు మనం మున్సిపాలిటీ వాటర్ పైప్ తో వొస్తే అట్లా తాగేసేవాళ్ళం. దట్టుగా కానీ ఇప్పుడు అట్లా లేదు అట్లా తాగనీకి లేదు. అందరు ఫిల్టర్లు పెట్టుకుంటున్నారు, ఎందుకంటే వాటర్ పొల్యషన్ వచ్చేసింది మొత్. డ్రింకింగ్ వాటర్
అవును అంతేన్ మన ఇప్పుడు సరే అని చెప్పి ప్యూరిఫికేషన్ వాటర్ తెచ్ కున్న మోకాళ్లు నొప్పులు అంటున్నారండి చాన్ మందికది
ఆ దాంట్లో ఉండాల్సినవి ఇప్పుడు కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి, మ మినరల్స్ అవి ఇవి ఉంటాయి కదా. అయి కొంచెం ఫిల్టర్ లో మిస్ అవుతూ ఉన్నాయి అంట
హ్మ్ ఆలం ఇవన్నీ పెరగడం వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్. ఇప్పుడు అవి కూడ తాగొద్దు అంటున్నారు
అవును రైటె రైటె ఇప్పుడు చూడండి మన తండ్రు మనం బియ్యానికి వా బియ్యం ఎంత. పాలిష్ చేస్తే అంత వైట్ నెస్ వస్తది అవునా, కదా.
హు
ఇప్పుడు ముడి బియ్యం అంటారు, అవి పొలు చేయకుండా ఉన్నది బలం ఎక్కువ అంటారు అట్లనే వా. ఇప్పుడిప్పుడు బాగా వా ప్యూరిఫై చేసి చేసి పనిపిస్తుంటే వాటర్ కి టేస్ట్ ఆడ్ అవుతున్ త. తప్ప ఉండాల్సిన మినరల్స్ అవి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి.
అవును ఒకప్పుడు బోరింగ్ వా టర్ తాగేదండి చెప్పాలంటే మమ్మీ వాళ్ళు ఆ టైం లో. వాటర్ వచ్చినాయి వచ్చినట్టు
మీరు బోరింగ్ వాటర్ అంటున్నారు ఇప్పుడు, గోదావరి దగ్గరికి ఎప్పుడనా మీరు మనం బట్. ఉతకడానికి వెళ్లారనుకోండి ఎప్పుడన్నా చూడండి హాలిడేస్ కి అమ్మమ్మాళ్ల ఇంటికి అట్లా పోతాం కదా అట్టే ఒక సైడ్ బట్టలు ఉతుకుతూనే ఉంటరు, కొంచెం ముందుకని అక్కడ అట్ నీటి ఊటలు ఉంటయి ఇసుకలో. వాళ్ళకి బట్టలు ఉతికాక కొంచెం వాటర్ అయినట్టు అనిపించున్ కొంచెం దూరంలో పోయి ఇసుకలో గుంట తవ్వితే. ప్యూర్ వాటర్ వస్తే ఇట్లా చేత్ తో డైరెక్ట్ తాగేసే వాళ్ళు మన చిన్నతనంలో
నండి అవి ఫ్రెష్గా ఉంటాయట్ట కూడ మళ్ళ అంటే వాటర్ లేన్ ఇప్పుడు అంత ఎందుకండి ఇసుకలో కొంచెం వాటర్ ఉండి ఉండి వెళ్ళిపోయినాక కొంచెం గుంట తీస్తా ఉంటే ఫ్రెష్ ఫ్రెష్ వాటర్ లాగే వస్తాయి మళ్ళ అవి కూడా మురికి కూడా ఉండవు వాటర్ అయితే.
అట్లా అట్లుంటాయి ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మన ఇండస్ట్రీస్ వేస్ట్, ఆ వేస్ట్, ఈ వేస్ట్ అంతా. కలిసిపోవడం వల్ల మొత్తం కలుషితం అయిపోత్ నే డ్రింకింగ్ వాటర్ ఉండట్లేదు కొన్ని కొన్ని కొన్ని ఏరియాస్ లోల్ల మన డైలీ నీడ్స్ కూడ వాటర్ ఉండట్. ట్లే మెయిన్ మొన్న బెంగళూరు లో చూసారా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు మూత పడినాయి. కారణం కూడా వాటర్ లేక వాళ్ళ డైరీ నీడ్స్ కి వాటర్ అస్సలు ఉండట్లేదంట
అవునండి ఇప్పుడు పొలాల్లో కూడా వచ్చిన వాటర్ కూడా తగ్గిపోతున్నాయండి పొలాల్లో ఒకప్పుడు వర్షాల మీద వేసే పొలాలు వేసేది ఇప్పుడు ఏ టైం కి వర్షలు వస్తున్నాయో తెలియట్లేదు ఏ టైమ్ కీ ఏ పొలమ అంటే కొ కొన్ని కొన్ని సలు ఏం అవుతుంది అంటే టే పంట చేతికోచ్చే టైం క ఫ్లడ్ వస్తు చేస్తుంది ఫ్లడ్ రావడం వల్ల కొంతమంది రైతు వతులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోదావరి సైడ్ చూడండి గోదావరి వాటర్ ఉంటయీ పైన వర్షాలు ఏ టైం పడుతయో తెలియదు ఆ టైమ్ లో వర్షాలు పడ్డం వల్ల ఫ్లడ్ వచ్చేసి చెట్లు అస్సలు ఏమున్నా కొట్టుకపోతాయి అన్నమాట ఫ్లడ్ ఆ టైంలో ఆ టైంలో వేయ్యాలంటే భయమే వస్తుంది అంటే ఏ టైంకి ఇప్పుడు వర్షాలు వస్తాయను తెలుసుకోవడం కూడా కష్టమైపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడంతా పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల వాటర్ చెప్పండి
వాటర్ ఏంటంటే ఇప్పుడు అది పెద్ద అస్సలు యూనివర్స్ మొత్తం ఇదే ఉందండి ఇప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల ఫుల్ వాటర్ వస్తున్నాయి కొన్ని చోట్ల అస్సలు బతకడానికి కూడా నీళ్ళలు ఉండట్లే కొన్ని చోట్ల చాలీ చానట్టు ఉంటున్నాయి ఇప్పడు కూడా మీరు నమ్ముతారా కొన్ని ఊర్లలో వాటర్ లేక కొన్ని వేల కిలోమీటర్ల పోయి కూడా వాటర్ తెచ్చుకున్నట్టు ఉండదంట న్యూస్లలో చూస్తూ ఉంటాం కొన్ని ఏరియాస్లలో వాళ్ళకి కనీ సౌకర్యాలు లేక ఇట్లా హాస్పిటల్స్ లేవు మా ఊర్లలో వాటర్ లేవు మా ఊర్లో ఇది లేదు పక్క ఊరికు పోతాం అది ఇప్పుడు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని న్యూస్లా లో మనం అప్పుడప్పుడు గమనిస్తే కనిపిస్తూ ఉంటాయి
ఆ ఒక్క బావి ఉంటది ఆ బాయీ చుట్టూ మూటలు పెట్టుకుంటారట మీ ఒక్క బాయి ఎక్కడ నుంచో పోయి వాటర్ తీసుకొని వచ్చుకుంటామండి అని చెప్పి చెప్తా ఉంటారు కొన్ని చోట్లలో రాజే వాటర్ అస్సలే ఉన్నడావంట
అవును పూర్ పూర్వకాలం ఇంటింటికో ఇప్పుడు అంటే బోర్లు ఉన్నాయంండి బోర్వెల్ చేపించుకుంటున్నారు ఇప్పట్లో అప్పట్లో బోర్వెల్స్ ఎక్కడ ఉన్నాయి అందరు ఇంటింటికో బావి ఉండేది
ఆ ఇప్పుడు బాయలు కూడా అందరూ దాదాపు మోటార్లు వపిస్తున్నారండి కానీ కరెక్ట్గా చెప్పాలంటే బాయ బెస్ట్ తెలుసా బాయీ పుడికలు దిప్పించుకొని బాయినే మంచి స సెట్ చేసుకోవాలి డోర్ ఏమవుద్దంటే అండర్ గ్రౌండ్ వాటర్ వస్తే గాని
ఆ మా ఇంట్లో కూడా బావి ఉంది మా ఇంట్లో కూడా బాయీ ఉంది ముందు వెనక మేము ఇప్పుడు మొత్తం ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి ముందు మేము ఉంటాము వెనక గదులు పైన గదు అంతా క రెంట్ ఇంటి వాళ్ళు ఉంటారు అయినా కూడా వాటర్ కంటిన్యూ వస్తూనే ఉంటాయండి వాడే వాడుతూనే ఉంటరు ఊట అట్లా వస్తా ఉంటది బావి తో తోవ్వడం లోపలికి తవ్వుతాం కాబట్టి బావి లో క్కుంటంది ఓటు వస్తా ఉంటది అనమాట బోరు కంటే బాయి వంద బాలనే దాంట్లో మోటార్ ఏసుకోవడం హండెడ్ పసంట్ కరెక్ట్ మీరు అన్నట్టు
ఆ బాయ అస్సలు పూడిపిచ్చేద్దండి అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా అస్సలు అన్ని బాయ పూడిపియడం వల్ల ఒకవేళ బాయి ఉంచుకోని మోటర్ ఏప్పిచుకోవచ్చు అంటే మనకి ఇబ్బంది ఉంటది పిల్లలు ఎవరన్నా దాంట్లో పడిపోతారు అట్లాంటి ఆలోచన ఉంటే మనం ఎప్పుడైతే బాయి చేస్తమో ఊ అనేది తొందరగ పడుతదట చానామంది ఏం చేస్తున్నారుంటే బాయి పూడిపిచ్చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది వాళ్ళకి పడుతున్నాయి గాని చానా అండ్ ఒక రెండు నెల్ రెండు సంవత్సరాలు వచ్చాక మళ్ళ ఆగిపోతున్నాయి మోటార్లు గూడ మళ్ళ దాంట్లో గూడ మళ్ళ మళ్ళా పూడికలా దీపిస్తున్నారు మా సైడ్ అయితే
అసలు కూడా కొన్ని కొన్ని ఊర్లలో అవగాహన లేదన్ మనం చెప్పీయాల గుడ ఊర్లల్లను గాని జనాలల్లో అవగాహన తెప్పీయాలి వాటర్ గురించి అసలెట్ల డ్రింకింగ్ వాటర్ అనా ఏదే అమ రైైనీ సీజన్లో ఎట్లా ఉండాలి అంటే ఎలా జాగత్తలు తీసుకోవాలి ఇట్ల అన్నీ మనం తెలీణోళ్ళ కొంచెం తెలియపరచాలి గుడ గవర్నమెంట్ అప్పటికి గూడా చూడాడ వర్షాకాలం వస్తే జాలు న్యూస్లలో యాడ్స్ వివి దోవల మందులు కట్టి కొట్టిస్తా ఉంటరు దోవల మందులు రోడ్డు మీద కొట్టిస్తారు కదా వాటర్స్ కొబ్బరి చిప్పలల్లో అక్కడక్కడ నీటి గుంటల్లలో కొబ్బరి చిప్పలలో వాటర్ స్టోరేజు ఉంచుకోకండి లార్వా లాగ ఫార్మ్ అయితది దోమలొస్తాయి మీ జాగర్త అను గూడ నువ్ సెపలలాగ్ మన టీ వీ లల్లో యాడ్లొస్తాయి దోమలు మందులు కొట్టుకుంటా పోతారు వీధులల్లో అన్ని జరుగుతూ ఉంటాయి ఇంకా
ఒకప్పుడు అసలు నాకు అనిపిస్తుది ఇప్పుడున్న జనరే ఇప్పుడున్నప్పు ఒకప్పుడు బయట అనుకునేది పల్లెటూర్లలో కానీ అప్పుడసలు దోమలనేవే లెవ్వు ఇప్పుడు అసలెవరింటి చూసిన మెస్ డోర్లు అన్ని టూర్లు ఏస్తున్నరు ఇంట్లో మాత్రం దోవలుంటున్నయి అప్పట్లో అసలు ఎక్కువ దోవలు ఉండేయి గాదు మా మా మామమ్మ వాళ్ళిం లో మేము హాలిడేస్కెళ్ళి బయటే పనుకునేది అందరం మంచాలేసుకొని బై
అవునండి ఇప్పుడందం డావో పైన నీళ్లు గొట్టుకోని మంచిగా పడుకునే ముందు ఒక గంట సే గంట ముందు నీలు కొట్టుకునే వాళ్ళం చల్ల బడేది మ అందరు ఆరువాటు సాపలు ఏసుకుని డావా పైనే పడుకునేవాళ్ళమ్ మా అమ్మమోళింట్లో మేమైనా అంతే
అట్ల చల్ల గాలికి గాని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక్కొక్కళ్ దోమతెరలు వాడుతున్నారు ఆ లోట్లు ఎన్ని చేస్తనే ఉన్నారు గాని దోమలు వస్తూనే ఉన్నాయి
సరే అండి ఓకే
సరే అండి మరి
ఓకే ఓకే హ